ఆ హలో
ఎలా ఉన్నారండి బాగున్నారా ఆ బాగున్న మీరు బాగున్నారా
అవునండి ఎలా మరి ఇంట్లో ఇంట్లో అన్ని పరిస్థితులు బాగున్నాయండి
అని బాగున్నాయిని మీ ఇంట్లో ఏమన్నారు అందరు బాగున్నారా
అందరు బాగున్నారండి ఇ ఇవాళ మనం, ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందామండి.
ఉమ్ ఫ్రీగానే ఉన్నారా, అయితే మీరు.
అవునండి, అవునండి.
ఏం దేని గురించి, డిస్కస్ చేసుకుందాం.
ఆ ఇవాళ టాపిక్, కొచ్చి మనం యుద్ధాలు వాటి గురించి మాట్లాడుకుందాం అండి. ఈ ప్రపంచ యుద్ధాలు, జరుగుతున్నాయి కదండ్, డి.
ఆ అవున్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చెప్పండి.
అవునండి. చరిత్రలో చూస్తే చాలా యుద్ధాలు జరిగాయండి. నువ్వే, మీర్ ఎప్పుడైనా ఆలోచించ్ చార అండి. మనుషులు ఎందుకు యుద్ధాలు జేస్తారని.
ఆ ఏందండి.
అదేండి, చరిత్రలో చాలా యుద్ధాలు జరిగాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన్, మనుషులు ఎందుకు యుద్ధాలు జేస్తారని.
అవును యుద్ధాలకు చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా భూభాగం కోసం, సంపాదన కోసం, సంపద కోసం, రాజకీయ ఆధిపత్యం కోసం, మతభేదాల కోసం, యుద్ధాలు జరుగుతాయని అనుకుంటున్నాను నేను.
అంటే ఉదాహరణికి ప్రాచీన కా, కాలంలో రాజులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, యుద్ధాలు జేసేవారండి.
అవును, అప్పట్లో శక్తివంతమైన రాజ్యాలు, ఉమ్ ఇతర రాజ్యాన్ని జయించి, తమ ఆధిపత్యాన్ని పెంచుకునేవి. కానీ ఆ యుద్ధాలలో చాలా మంది సైనికులు మరియు సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చాన బాధాకరం వద్ద, అది అలా ఉంటే.
అవునండి. మరి ఆధునిక్ కాలంలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి కదండి.
అవును, ఇప్పటికీ ఎన్ని దేశాల మధ్య రాజకీయ విభేదాలు, సరిహద్దు సమస్యలు, ఆర్థిక ప్రయోజనాలు వంటి కారణాలతో, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరక్ కూడా.
ఆ కానీ యుద్ధాలు ఎప్పుడు చెడు విషయమైనా, కొంతమంది చెబుతారు. యుద్ధాల వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయని.
కొంత వరకు అది నిజం. ఉదాహరణకి యుద్ధాల వల్ల కొన్ని సాంకేతిక అభివృద్ వృద్ధులు జరుగుతాయి. కొత్త ఆయుధ, కొత్త ఆయుధాలు, వైద్య సాంకేతికతలు, అభివృద్ధి అయ్యాయి.
అవును రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, చాలా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది.
కాని యుద్ధాల వల్ల కలిగే నష్టాలు చాలా పెద్దవి. లక్షలాది మంది ప్రజలు చనిపోతార్. ఉమ్ నగరాలన్నీ నాశనమైపోతాయి, ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది.
ఉమ్ అవునండి నిజమేనండి. యుద్ధం జరిగితే సాధారణ ప్రజల జీవితం చాలా, కష్టంగా ఉంటుంది. వారు తమ ఇల్లు, కుటుంబాలు కోల్పోతారు.
అ ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, యుద్ధం వల్ల మానసిక సమస్యలు కూడా ఓస్తాయి. స్థానికులు, సైనికులు గుడా సైనికులు మరియు ప్రజలు భయంతో, ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు.
మరి యుద్ధాలను ఎలా నివారించాలండి.
ఎలా నివారించాలంటే, దేశాలు ఒకరితో ఒకరు చర్చలు జరపాలి. సమస్యలను రాజకీయ చర్చలు, ఒప్పందాలు, ఐక్య రాజ్య సమితి వంట్ వంటి సంస్థల సహాయంతో, పరిష్కరించాలని అనుకుంటున్నాను నేను.
అంటే యుద్ధం కాకుండా, శాంతి మార్గం ఎంచుకోవడం మంచిదా.
చ్చితంగా. శాంతి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది యుద్ధం ఎప్పుడు చివరి మార్గం మార్గం గంగ మాత్రమే ఉండాలి
నేను కూడా అదే అనుకుంటున్నాను యుద్ధం కంటే శాంతి మంచిది
మ్మ్ అది నిజమే నిజంగా ఇది చాలా లోతైన విషయం
ఆ మరి చరిత్ర మనకు పెద్ద పాఠం చెప్ తుంది యుద్ధం చివరికి నష్టమే ఎక్కువ అని
ఆ సరేైన మాట చెప్పావు అందుకే భవిష్యత్తులో ప్రపంచ యుద్ధాల కన్నా శాంతి వైపు తప్పు బెళ్లాలని ఆశిద్దాం మీకు కావాలంటే నేను ఇంకా రెండు గంటల పెద్ద సంభాషణ నేను యుద్ధాల ప్రయోజనాలు నష్టాలు డీటెయిల్ గా ప్రపంచ యుద్ధాల గురించి డీప్ సం సంభాషణ కూడా తెలుగులో తెలుగులో చెప్పగలుగుతా ఉంటాను నేనైతే ఏమంత
ఓకే అండి యుద్ధ యుద్ధ యుద్ధ ప్రయోజనాలు ఎ పెద్ద్ద ప్రయోజనాలు చెప్పం చెప్పేదండి
ఆ చెప్పండి ఇది వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి చెప్పండి నాకు అందుగా తెలీదు నష్టాలుయితే నేను ఎక్కువ క్యారీ చేయగలను
ఓకేనండి సాంకేతిక అభివృద్ధి జరుగుతు ఉంది యుద్ధం సమయంలో కొత్త టెక్నాలజీలు ఆయుధాలు వైద్య పద్ధతులు అభివృద్ధి చెందుతాయి దేశ భద్రత బలపడుతుంది యుద్ధాల తర్వాత దేశాలు తమ ర రక్షణ వ్యవస్థను మరింత బలంగా తయారు చేస్తాయి జాతీయ ఐక్యత పెరుగుతుంది యుద్ధ సమయంలో ప్రజ ప్రజలు దేశం కోసం కలసి పనిచేస్తారు కొన్ని రాజకీయ సమస్యలు పరిష్కారం అవుతారు అతాయి కొన్ని సందర్భాల్లో యుద్ధం తర్వాత దేశాల మధ్య ఉన్న సమస్యలు ముగుస్తాయి కొత్త దేశాల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది కొన్ని దేశాలు యుద్ధాల తర్వాత కొత్త దేశాలుగా ఏర్పడి ఉదాహరణలు ఉన్నాయి మరి యుద్ధ నష్టాలు మీరు చెప్పగలరా
యుద్ధ నష్టాలంటే చాలానే ఉన్నాయి మానవ ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటు లక్షలాది మంది సైనికులు మరియు సాధారణ ప్రజలు కూడా చాలా మంచి చనిపోతారు ఆర్థిక నష్టం యుద్ధాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది నగరాల నాశనం ఇళ్లు రోడ్లు భవనాలు మరియు మౌలిక సదుపాయలు నాశనం అవుతాయి సార్థమవుతాయి ఈ యుద్ధాల కారణంగా ప్రజలు తమ దేశం వదిలి ఇతర ప్రాంతాల తలకు వెళ్లాల్సి వస్తుంది మానసిక సమస్యలు యుద్ధం కారణంగా భయం ఒత్తిడి డ్రామ వంటి ఎక్కువ సమస్యలు వస్తాయి పర్యావరణ నష్టం అయితే ఎక్కువగా ఉంటుంది ఇద్దు వల్ల ప్రకృతి మరియు పర్యావరణం కూడా మొత్తం దెబ్బతింటుందండి
అవునండి ఇటీవల ఆ కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ ఇప్పుడు రీసెంట్గా ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది గత దీని మీద మీ అభిప్రాయం ఏంటండి
ఆ అది కూడా ఇప్పుడైతే ఈ కాలంలో నాకు కూడా చాలా భయం వేస్తుంది లాస్ట్ కి యుద్ధాల వల్ల ఏమవుతుందో ఏమో అ నాకు కూడా చ చాలా భయంగా ఉందండి మీకు ఎలా అనిపిస్తుంది యుద్ధాలు
ఏంటండి
ఈ యుద్ధాల వల్ల నాకు చాలా భయంగా ఉంది మీకెలా ఉంది.
అవునండి చాలా వార్సు ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు, ఆస్ నష్టాలు తర్వాత ఎంతో పర్యావరణానికి ఎంతో హానిగా గుతా ఉంది, ఆ ఎన్నో సంపద అంతా దేశ సంపద అంతా తరిగిపోతుందండి యుద్ధాలు ఆయుధాలు కొనుగోలు చేయ వాటిని ప్రజలకి ఆ ఉపాధి లేకపోవడం తిండి లేకపోవడం చాలా వరకు కట్టుకున్న ఇల్లులు ధ్వంసం అయిపో పోవడం అవన్నీ జరుగుతున్నాయండి.
అవునండి యుద్ధాల వల్ల ఎంతో పర్యావరణ నష్టము, అది అకుండా ప్రాణ నష్టం ఎక్కువగా ఉండడం నాకు చాలా భయం అనిపిస్తుంది. ఎంతో మంది ఎన్నో ఆశలతో ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ యుద్ధాల వల్ల వాళ్ళ ఆశలు, అన్నీ కన్నీరుయిపోతూ ఉంటాయి కదండి,
అవునండి అవునండి ఈ మధ్య కూడా అమెరికా కొన్ని దేశాలు యుద్ధాలు జరిపిన తీరు అంటే ఎ అది ఎలా ఉనాయి
భయానకంగా ఉన్నాయండి అవి ఎంత ఎంతో నష్టాన్ని కలగజేస్తుందండి.
అవునండి ఈ యుద్ధాల వల్ల పర్యావరణం మొత్తం కలుషితం అయిపోతుంది, అసలు ఏందో ఈ ప్రపంచ యుద్ధాలు అసలు ఎందుకు వీళ్ళు ఒకరి మధ్య ఒకరు స్వార్థాలు కక్షలు పెంచు, కోన్ని ఈ యుద్ధాలని ప్రకటించ
అ అ అనుయుధాలు కూడా వాడుతారు అంటున్నా, నారు మరి ఎంతవరకు అది నిజం అండి,
అవునను ఒక్కొక్క ఆనుదాయం గాని అను ఆయుధం గాని వేసారంటే అస్సలు మనము ఇంకా చెప్పలేమండి అంత దారుణంగా జరుగుతూ ఉంటాయి. యుద్ధం అనేది
అవునండి ఆ ఎంతో ఆ ఎంతో శక్తి తర్వాత వాటికి ఇంధనం కూడా ప్రపంచ దేశాలకు చాలా కొర కొరాత గా ఏర్పడుతుంది, వాళ్ళు కొన్ని కొన్ని పర్యావసనం వల్ల వాళ్ళకి ఇంధం అందక ఇంధనం అందక ఆ దేశాలు తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో కోరిపో కోరికుపోతున్నాయి మళ్ళ రేట్లు కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగే విధంగా ఉంది.
అవునండి అది కూడా కారణంగా చెప్పచ్చు కానీ యుద్ధాలు అనేది చాలా భయంకా కరమైనవండి అసలు ఊహించాలంటే కూడా కష్టంగా ఉంది ఆ యుద్ధం అనేది ఊహించ అంటే కూడా చాలా కష్టంగా ఉంది అసలు ఏం జరుగుతున్నా ఏమో అ టెన్షన్ తో భయంతో అసలు ఉండాలంటూ కూడా అంత టెన్షన్ తో బతకాలనే ఆశ కూడా ఉంటుందో ఉండదుో అలా ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చేసామండి ఇప్పుడైతే యుద్ధాల వల్ల
అవునండి ఆ ఈ తీరు ఎందుకు అయుద్దాలు ఇలా చేసుకొని ఎందుకు ప్రపంచ పర్యావరణాన్ని ఎందుకు కలుషితం చేస్తున్నారో వీటి వల్ల వేడి విపరీతంగా భూగోళం మీద పెరిగిపోతా ఉంది. ఆ వాటి తగ్గట్టుగా టెంపరేచర్ కూడా విపరీతంగా పెరగడం వల్ల అంటార్కిటిక్ మా సముద్రంలో మంచు కూడా కరిగిపోయి సముద్ర మట్టం కూడా పెరుగుతా ఉంది
ఉ
దీని వల్ల భూభాగాలు కొని మునిగిపోవడం చాలా డిసఅడ్వాంటేజెస్ ఉన్నాయి.
అవునండి అది గూడ్ నిజమే. అసలు ఏ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు.? ఈ యుద్ధాల్ని. ఆపల్నంటే ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు.?
ఆ శాంతి చర్చలు జరపాలండి. చర్చలు, చర్చల్ ద్వారానే పరిష్కారం అవు. తాయి సమస్యలు.
అవునండి, కొత్త చర్యలను చేపట్టాలని నేను గూడా కోరుకుంటున్నానండి. కానీ, ప్రభుత్వం ఏ విధమైన. సూచన పాటిస్తుందో చూద్దాం అనుకుంటున్నాను. ! ప్రభుత్వం ఒక మంచి ఆలోచన్తో, ఊ మంచి ఆలోచన్తో ముందుక్. క్రావాలని కోరుకుంటున్నాను అదే పనిగా. ఎందుకంటే, ప్రతి ఒక్క భవిష్య. త్తు, రేపటి భవిష్యత్తు ప్రతి ఒక్కరు చూడాలి యి. ద్ధాల వల్ల ప్రపంచం అనేది నాశనం అవ్వకుండా. అంటే ప్రశాంతంగా శాంతి చర్యలు చేపట్టాలని నేను గూడా అనుకుంటున్నానం. డి మీరేమన్కున్నారు.? ! ఇంకా సరేనండి అయితే, ఉంటానండి మరి. !
ఆ సరేనండి. !
ఊమ్మ్ సరే అండి బాయ్.